ఈ
హలో
ఆ హాయ్ అండి ఎలా ఉన్నారు
మ్మ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
మ్మ్ బాగున్నానండి
సెప్పండి
ఇక మ్మ్ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి
మ్మ్ ఇంకండి ఏంటి స్పెషల్స్ టీ తాగారా
ఆ లేదండి ఇంకా చేయాలి పిల్లల్న్స్ సేపు అయింది పడుకు బెట్టేసి ఇప్పుడే
ఓయ్ ఫ్రీ అయినా ఓకే ఇంకా మీకు అసలు టైం ఉండకపోవచ్చు, పిల్లల్
అహ అస్సలు ఒక చిన్నోడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపేంది చిగ్యాపు ఇద్దరు ఆ వా మార్ మార్చ కానే గ పడుకుంటే ఇం గోబళ్ళేస్తాడు ఫ్రీయ ఉండదు
అదే అదే అండి కొంచెం కష్టం స ఇంకొక టూ త్రీ ఇయర్స్ మీకు కొంచెం కష్టమే కదా
మీకు మీ పిల్లలు
మా పిల్లలు బాబు ఎయిత్ అండి పాప సక్స్త్ ఇప్పుడు వెళ్ళి బాబా ఎత్తుకిళ్తాడు పాప సిక్స్త్ క వెళ్ళది ఆ పెద్దళ కొంచె
వన్ ఇయర్ ఇంకా గుడికి వన్ టూ అండ్ హఫ్ ఇయర్స్
ఓకే
ఏం చేస్తున్నారు ఏం వంట చేశారు ఈ రోజు
ఈ రోజు నేను వంకాయ టొమాటో చేసానండి అంత అతే పెద్దగా ఏం చేయలేదు ఈరోజు మార్నింగ్ దోశ పిలలకి ఆ లుగా ఎగ్జామ్స్ అవుతున్నాయి
ఆహా
ఇంకా కొంచెం బిజీ వాళ్ళని చదివించుకోవడం వాళ్ళని రెడీ చేయడం పంపడం ఇది జర పో
ఓకే
ఉ ఇంకా మీ పిల్లలు ఇంకా స్కూల్ కలట్లేను
లేదండి ఆ వాడికి పెద్దవాడికి అక్షరాభ్యాసం చేటికి చలియె అది యారో టైం బాగాలేదని చేపించె ఇలా ఈసారి చేయిచ్చాలి చేపి
ఉమ్ అంతేలేండి ఈ ఎండలు తప్పితే ఇంక తర్వాత నుంచి పంపించొచ్చు
హుమ్ అంతే ఆడు కొంచెం స్కూల్ కెళ్తే అప్పుడు నాకు ఫ్రీ అవుతది
అవునవును
ఉమ్
ఇంకా అండి ఏం చేస్తారు వంట మరి మీరు
నీ ఇవళ సాంబార్ చేసినాం మనక్కాయ్ మాడ క్కాయ్ వేసి సాంబార్ చేసిన ఇంక మా వారికి చికెన్ కావాలంటే ఆయన గాన్ సొరె కాయె చేసిన
ఓ సూప్పర్ ఇంక ఆ ఇంక మీకు ఇష్టమైన పండగ ఏంటండి మీ ఫేవరెట్ పండగ
కు దీపావళి ఆయ్ దీపావళి వినాయక చవితి అంటే ఇష్టం
ఉమ్ ఆ నాకు అంతే దీపావళి కూడా అందరితో జరుపుకోవచ్చు వినాయ
ఆ వినాయక్ చోతికి ఆ స్వామి ఎ ఇష్టమైందో లేదా గాని ఆయ్క్ ప్రెండ్స్ అంటే నా కూడా ఇష్టం
అవును అవును మెయిన్ అంటే ఇంకా ఆ నైన్ డేస్ ఇంకా అసలు ఇంట్లో సందడే సందడే అసలు ఇకా నైన్ డేస్ మనకు పిల్లలు ఇంకా ప్రోగ్రామ్స్ అనే పూజలు ప్రసాద చదాలు అన్నదానాలు
అదే అంతకు ముందన్నమ్ మ్యారేజ్ ముందన్నా ఫస్ట్ కొంచెం టైం ఉండేది ఆ వెరైటీ వెరైటీ
హ
కేసు ప్రసాదాలు అని చేస్త ఇప్పుడు ఒకటి రెండు చాలంటునే భయమ్ వేస్తాంది పిల్లలు తొ వహడి బిల్ చేస్తూ చేయాలంటే కూడా అవలా
అవునువును కష్టమేలండి ఇద్దరిని చుస్ కోన మరి చిన్న పిల్లలు కదా కొంచెం బాబు స్కూల్ వెళ్తుంటే మీకు కొంచెం చిన్నోడు దగ్గర కొంచెం టైం దొరుకు తొని ఇంకా
అవునవును అదే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా చేయాల్సి మీకు ఏ తమి ఆ మాములుగా దీపావళికి ఎలా చేస్తారు
ఆ మాకు మామూలుగానే అండి మాకు నోములు అట్లా ఏమి ఉండవు నోములునే వాళ్ళు ఇళ్ళాని ఇక్కడేమి ఉండవు
ఆ
సో నార్మల్ గా ఇంకా ముందు రోజు అంత ముందు రోజు కాదు ఇంకా రెండు రోజుల ముందే ఇల్ అంతా క్లీన్ చేసుకోవడము దీపాలు కడుక్కవడం ఆ ఆ అమ్మవ ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ముందు రోజు వెళ్ళలి ఫ్లవర్స్ తమల్పాకులు
హ
మావిడాకులు ఇవన్నీ తెచ్చుకుంటాము నేను మా హస్బెండ్ వెళ్ళి దీపాలు ఇంకా గుమ్మడికా ఐదిష్టి గుమ్మడికాయ కాయ తీసుకొస్తాము
ఆ
ఇంకా అమావాస్య రోజు కంపల్సరీ కడతాం అనమాట ఒక్కొక్కసారి కడతా తము క్క ఒకసారి ఇకా ఎప్పుడైనా నార్మల్ డేస్ లో కడతాము బాగోలేదం అతే ఈ మధ్య కట్టలే కట్టాలి మళ్ళీ ఆ కాలా ది ఇంక నైట్ అవ్వగానే లక్ష్మీ పూజ చేసుకోని మార్నింగ్ జనరల్ గా హెడ్ బాత్ చేస్ పూజ్జేసుకుంటాము. సాయంత్రం సెవెన్ అవ్వగానే ఇంట్లో పూజ చేసుకొని, ఇ ఆ ఇంటి ముందు కొంచెం క్రాకర్స్ కాల్చి ఇంక అందరం కిందికి ఎళ్ళిపోతాం మాది అపార్ట్మెంట్ అన్మాట.
ఆ హా సరే
మ్మ్ ఇంకా ఇంటికెళ్ళి కిందికెళ్ళి అక్కడ అందరితో ఇంకా ఆపార్ట్ మెంట్లో అందరు ఉంటారు కదా, నైబర్స్ తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళతో కాసేపట్ల టైమ్ స్పెండ్ చేసి, మళ్ళీ పైకొ
ఓకే సేమ్ మాది కూడ రొటీనే అంటే మాకు కూడా నోముల్ లేవు, కొంతమందికి ఉంటాయి. మనం ఆ మా ఇంట్లో అయితే లేదంట. ఇంగా మాములుగా వరలక్ష్ మి పూర్జ అయితే చేసుకుంటాం.
మ్మ్ అవును ఆ అదొక్కటి కంపల్సరీ. మ్మ్ నోముల్దుంటే చాలా నెక్స్ట్ టూ డేస్ ఫుల్ వర్క్ అండి ముం ముందు ఆ ఆ ఒక వన్ వీక్ ఫుల్ బిజి అయిపోత్ తం దానికంతా సపరేట్ ఉంటది పూజ అవును ఫ్రెండ్ వాళ్ళది చూసా చాలా డిఫరెంట్ ఉంది. ఓకే
మాలత్ ఈ వినాయక చవితికి బాజేస్ స్తరా మీ ఊర్లో?
మ్మ్ బాగ్ చాలా బాగ చేస్తరు మాది అపార్ట్మెంట్ అయ్యింది. ఒక నైన్ డేస్ పెడుత్ తారు నైన్ డేస్ పెట్ పెట్టేసి బాగా హడావిడిగా చేస్తారు. మట్టిదే తీసుకొస్తారు మాక్సిమం గణేష్ నీ ఇంకా లేడీస్ అందరూ ప్రోగ్ గ్రామ్స్ అని ఆ ఓ డైలీ ఒక డెకరేషన్ ఉంటది అన్నమాట స్వామి వారిది.
ఆ హా ఓకే
తా ఒకటే డెకరేషన్ ఉంచం కుండా ఒక రోజు ఫ్లవర్స్ ఒక రోజు మామిడాక్ అదేమంటారు వెజిటబుల్స్
ఆ ఆహ్
ఒక రోజు ఓన్లీ మనీతో చేస్తరు. ఆ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డీప్ డిఫరెంట్ అలంకరణతో చేస్తారనమాట.
ఓకే మా ఊర్ సైడ్ త్రీ డేస్ లేకపోతే తే ఎలెవన్ డేస్, ఫైవ్ డేస్ అట్లా.
ఉహ్మ్ ఆహ్ కుదిరినప్పుడు అవున్ మా దాంట్లో ఫస్ట్ లో సెవెన్ డేస్. పెట్టేవాళ్ళు తర్వాత సెవెన్ డేస్ నుంచి అలా తీయకూడుదు కదా అని నీ ఇంకా ఆ నైన్ డేస్ ఉంచ్ తున్నారు ఇప్పుడు.
ఓకే అయితే మీ ఊర్లో బాగా చేస్తారన్నమాట్
ఆ ఫుల్ అండి. ఇంకా పిల్లలకి గేమ్స్ పెడతారు ఉట్టి ఉట్టి ఆడతారు నిమం జ్జనం రోజు మళ్ళీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేస్తారు.
మా పాపకి టూ టైమ్స్ పట్స్ త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేసింది. త్రీ టైమ్స్ వచ్చిండే
ఓ ఇదే దే వినాయక చవితిక అదే
ఆ ఫ ఫస్ట్ త్రీ ఇయర్స్ అప్పుడు మదర్ థెరిస్సా వేసుకుంది. అప్పుడు వచ్చింది. ఆ తర్వాత సెవెన్ ఇయర్స్ సప్ మధ్యలో లాక్డౌన్ లోనే త్రీ ఇయర్స్ పెట్టలేదు కరోనా అన్ టైం లో మాకు వరుసగా త్రీ ఇయర్స్ పెట్టలేదు. తర్వాత ఇయర్ పెడితే అగ్ ద్య మా మా పాపకి గోదామాత గేటప్ వేస్ ను చల్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ క్స్ట్, అమ్మవారి గెటప్ కాలిక మాత ఉంటర్ కదా అమ్మవారు గెటప్ వేస ఆ ఉహ్మ్ అప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ మొత్తం మూడు సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా హ్మ్మ్ లాస్ట్ డే పిల్లలకి అదే డ్యాన్స్ లని పెడుత్
ఆ అవునండి మాములుగా డీజే పెడతారు ఈసారి మాకు కూడా ఈ ఊర్లో లేదు ఆ ఈసారి ఉమ్ హ్మ్మ్ ఓకే అది ఇక్కడ డీజే పెట్టినారని ఈసారి క్యాన్ కాన్సిల్ జె సారు మామూల్గ ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు లు ఆ దేవుడ్కి అట్టేంది డిజేలన్ అంత పెట్టేదని చెప్పి క్యాన్సల్ చేసినారు అదే మంచిది అవన్
ఆ అవును ఇక్కడ కంపల్సరీ డ్రప్పులే ఇంకా అ ఉట్టి కొడతారు ఉట్టి కొట్ట గా కానీ అందరు ఎల్లి డ్రెస్ చేంజ్ చేసుకొస్తారు తర్వాత లడ్డూ పాట పాడతారు వేలంపాట మీకు హైయెస్ట్ ఎంత ఎంత పోతదండి
ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒకండి ఇక్కడ అంత మనీ అంత పెద్దగా ఉండవు జస్ట్ ఉరికే హ్మ్మ్ ఇంటి బీత అ స్ట్రీట్ ఉంటాయి కదండి ఆ వీధిలో అలా ఉంటాయి ఒక పది వేలు పదకొండు వేలు ఆ ఇంకా అంటే ఎక్కువగా ఇక్కడ ని వినాయకుడిని పెట్టేస్తారు ప్రతి వీధికి ఒకటో రెండో వచ్చేస్తాది అవును అందువల్ల తెలీదు ఆ వీధిలో ఉండే వారికే ఒకటి పోతుంది
ఓ అవును అవును కరెక్ట్
మేమైతే మా వీధిలో చూసు కోని మన ప్రతి వీధిలో అంటే ఎక్కడ మనకి దగ్గరలో ఉందో అన్ని చూసుకొని వస్తాం నైట్ ఆ ఎక్కడక్కడ బాగా చేసినారు విగ్రహాలు అట్లా ఫ్రెండ్స్ తో వీధిలో ఉండే వాళ్ళు అంతా కలిసి వెళ్తాం
బాగుంటది అలా వెళ్ళి చూడ్డానికి మేము ఇక్కడ ఖైతాబాద్ ఇంకా ఇటు ఇ ఇక్కడ నుంచి వెళ్తుంటాయి విగ్రహాలన్నీ చూస్తా ఉంటాము
ఓకే ఓకే
ఉ కొంతమంది అయితే ఎవ్రీ ఇయర్ ైరతాబాద్కి వెళ్తారు మాకు రా వెళ్లే వాళ్ళం కారు ఇంకా ఫుల్ రష్ ఉంటారు భయం ఇంకా చటు ఓకే టైమ్ అయింద అనుకుంటు తండి
ఆ ఇంకా వన్ మినిట్ ఉందండి ఇంకా వన్ మినిట్ ఉంది
ఉ
ఇంకా పిల్లలు వచ్చేన్నారా
ఆ వచ్చేసారండి వాళ్ళకి భోజనం పెట్టేసి కాసేపు చదివించాను మళ్ళీ ట్యూషన్ పోయారు నేను ఇంకా కాల్స్ మాట్లాడుత త పరు ఒక ఒకరు చేస్తున్నారు హ
అయితే ఫ్రీయన్మాడా
ఆ ఇంక ఇప్పుడు ఫ్రీ ఒక టూ అవర్స్ ఆ మాది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఆయన ఇంట్లోనే ఉంటారు ఆయన కూడా భోజనం పెట్టసా అప్పుడు ఇంకా ప్రయే
రండిమా ఊరికి ఎప్పుడుేన్న వచ్చేట ట
ది తిరుమలనా
ఆ అవునండి
ఓకే మీరు హైదరాబాద్కి వస్తారంండి తప్పకుండా
ఓకే
ఓకే టెన్ మినిట్స్ అయింది నేను మళ్ళీ చేస్తా వస్తానండి థ్యాంక్ యూ హ